హలో
హలో
హలో నమస్తే అండి?
ఆ నమస్తే అండి బావున్నారా?
బో మ్ బావున్నావుండి బోన్ చేసినారా?
ఆ ఇంకా లేదండి తినాలి.
మ్ ఏం చేసినారు మ్ ఇంగ తినలేదండి మేము
అవునా నేను కొంచెం హెల్త్ బాలేకపోతే ఇప్పుడే రసం చేసి అన్నం చేసానండి.
మ్ మిరియల రసం చేసింటే బావుండు కదండి
ఆ ఏమొండి నాకు మిరియాల రసం పెద్దగా నచ్చదు.
ఆ
అందుకని ఇంకా టొమాటో రసం చేసాను. ఇంకా దాంట్లోకి వడియాలేంచి పెట్టాను.
ఆ
ఇంక మార్నింగ్ ఉర్లగడ్డ ఉంది.
ఆ
ఆ ఇంగ అదే తినాలే
మిరియాల రసం ఘాటుకు కొంచెం గొంతు నొప్పి అట్లా బాగా తగ్గుతుందని అంటారు.
వస్తుందండి కానీ నాకేందుకో ఆ రసం కొంచెం అంత టేస్ట్ అనిపియదు. అలవా టు లేదు ఆ రసం తినడము అందుకు టమోటో రసమే ఎక్కువ చేసుకుంటాము.
ఆ ఘాటుగా చేసుకొని తాగితే
అవునా
ఆ తాగితే మేలని అంటు అంటంటారు నేనైతే మా పాపకు చానా ఇష్టము.
పోయల్ రాస్మా
మిరియాల రసం పడిసిం పట్టినపుడు బాగా తింటుంది తాగుతుంది రసాన్ని
అవునా
ఆ అందుకని ఆచ పడిశానికి వచ్చి బెరయాల రసమే బాంగా తినయితి
ఏమండి చిన్నప్పుడు చూశాను అమ్మ చేస్తూ ఉంటే చూసాను కానీ అప్పుడు నాకు పెద్దగా టేస్ట్ అనిపించలేదా?
హ
అందుకే ఎప్పుడు ఎక్కువగా చెయ్యం అది ఎప్పుడన్నా అమ్మ వచ్చినప్పుడు చేస్తా ఉంటుంది
హ్మ్
నాకైతే ఎందుకో అది నచ్చదు టమాటో రసమే మామూలుగా చేసుకుంటా ఉంటాము
ఏమేమి ఏస్తారు మెరియాల రసంలోకి
మిరియాల రసం తెలియదండి నాకి ఎందుకంటే మిరియాల రసంని నేను ఎప్పుడు చెయన్ కూడా చెయలేదు మీక ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి అమ్మ చే స్తుంది నేను మిరియాల రసం చే తినను కదా
హ్మ్
అందుకని మిర్యాల రసము ఎప్పుడు చెయని కూడా చెయలేదు నేను
హ్మ్
ఎప్పుడన్న వచ్చినప్పుడు అమ్మనే చేస్తుంది ఇంకా ఇంకా చెయ్యను కాబ ట్టి నేను పెద్దగా దాని మీద ఎలా చేయాలి ఏమి అనేది కూడా ఇంట్రెస్ట్ చుపను
ఆ
హ్మ్ మా పెద్ద బాబు కూడా ఇట్లా నా మాదిరే కొంచెము
హ్మ్
ఏమన్నా ఇట్లే చేదు ఉన్నా కొంచెం ఘాటు ఉన్నా కారాం ఎక్కువ ఉన్నా వాడు తినడు
ఆ
అలాంటివి వాడికి కూడా పెద్దగా నచ్చవు
హ్మ్
అందుకని
మీరు స్కూల్ కు పంపించే స్కూల్ బాగా చెప్తున్నారా పిల్లలకు
ఆ బాగుందండి ఆ ఒక బాబునైతే ఇక్కడే దగ్గరలో ప్రైవేట్ స్కూల్ కీ పంపిస్తన్నాము
హ్మ్
పెద్ద పెద్ద బాబుని ఇంగా చిన్న బాబుని టౌన్ లో ఇడిచినాము
హ్మ్
కాకపోతే ఫీజులు కొంచెం బుక్స్ అవన్నీ చానా కాస్ట్ అండి
ఆ
హ రా అసలు మనకి ఆ తల తిరిగిపోతుంది ఆ బుక్స్ కాస్ట్ యూనిఫామ్ కాస్ట్ మనం బయట తెచ్చుకునే దానికన్నా త్రిబుల్ త్రిబుల్ ఉంటుంది ఆ బుక్స్ కాస్ట్
ఆ
చానా ఎక్కువ ఉంటుంది
అప్పుడు ఆ మా పాపకు మూడు వేలు కట్టించుకున్నారు స్ సెకండ్ క్లాస్ కే
అవునా
హ్మ్ ఇంగా ఎక్కువ క్లాస్కీ పోయే కొద్ది ఎక్కు ఎక్కువ ఫీజుగా ఫీజు ఎక్కువే ఇంకా ఆ
ఇదు హై ఆ అంటే మనకి హయర్ క్లాస్ కి వెళ్లే కొద్ది బుక్స్ ఫీజు తగ్గుతుంది మా పెద్ద బాబుకు వచ్చేసి రెండు వేల నూరు
ఆ
ఆ చిన్న బాబుకి కొంచెం ఎక్కువే వాడి కీ టౌన్ లో ఎనిమిది ఐదు తీసుకున్నారు ఎనిమిది వేల ఇదు వందల బుక్స్ ఆ చిన్నబాబుకి ఇక్కడే కాబట్టి దగ్గర్లో
ఉ
ఆ ఇక్కడ రెండు వేల నూరు తీసుకున్నారు
హు
ఇక్కడ తక్కువే అండి ఇక్కడ అంటే ఆ స్కూల్తో పోలిస్తే ఇక్కడ ఉన్న స్కూల్ అయితే ఆ ఫీజ్ అయితే తక్కువేను
హాస్టల్లో అండి
ఆ హాస్టలే
హాస్టల్ హాస్టల్లో పిల్లోనికి ఎట్లా వేస్తన్నారు
హాస్టల్లో పిల్లోనికా అండి వాడికి వచ్చేసి బుక్స్ ఎనిమిది వేల ఐదు వందల బుక్స్ ఓకే ఓన్లీ బుక్స్ కి
ఆ
ఆ ఇంక బట్టలకి ఐదు వేల ఐదు వందలు యూనిఫామ్ కి తీసుకున్నారు తీసుకున్నారు
ఆ
ఇంకా మరీ దోబి అవన్నీ సపరేట్ వస్తాయి
ఆ
ఆ అది చానా ఎక్కువే అవుతుంది అండి దగ్గర దగ్గర లక్ష వరకు వస్తుంది
అమ్మయ్యా
ఉ
చానా ఎక్కువ అండి ఫీజ్ అయితే చానా ఎక్కువ అంటే మీరు సండే సండే చూసారా పోయి
సండే వెళ్తామండి సండే సండే వెళ్తాము ఇంకా ఏమన్నా హాలిడేస్ దగ్గరలో ఉంటే గనక ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళము ఆ ఏడుస్తున్నాడంట మామలుగానే కొంచెం ఇంకా అలవా లేదు గదా
ఆ
ఆ కొత్త కదా అలవాట్లేదు కాబట్టి ఏడుస్తున్నాడు అని అన్నారు
చికెన్ తీస్కొన్ పోతారా
ఆ అంటే ఇప్పుడు ఏమన్నా కొంచెం ఫీవర్ వస్తాంది అనేసి అన్నారు
ఆ
కాబట్టి ఈసారి ఇప్పుడు వెళ్ళినప్పుడుయితే తీసుకెళ్ళాలని అనుకోలేదు లేకుంటే ఆ నిన్ననే కాల్ జేసి కొంచెం ఫీవర్ వస్తాంది అని చెప్పాడు మళ్ళ అట్లా ఫీవర్ వచ్చినప్పుడు చికెన్ పెడితే కష్టం కదా
ఉ పెట్టకూడదు
లాస్ట్ వీక్ ఇక్కడికి ఇంటికి వచ్చిండే అప్పుడు తినేసి వెళ్ళాడు
ఆ
మళ్ళీ నెక్స్ట్ వీక్ హోమ్సిక్ హాలిడేస్ ఉంటాయంట సిక్స్టీన్త్ నుంచి
ఉ
ఇంగ ఎలాగో వస్తాడు కదా అని చెప్పి ఏమన్నా వాడికి ఇష్టమైనేటివి ఆ తీసుకెళ్దాంలే అని చెప్పి
అ
అనుకున్నాము చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ జేసి
ఆ
ఆ ఏం అట్లా ఫీవర్ అట్లా ఏం లేదు అంటే ఇంకా కబాబ్‌త అట్లా తీసుకొని పోతాము లేదంటే బిర్యానీ గాని అట్లా
అవున్లే
ఆ ఒకవేళ అట్లా ఏమన్నా ఇబ్బంది ఉంది ఫీవర్ వస్తాంది అంటే వేరే ఐటమ్స్ ఏమన్నా తీసుకొని పోవల్ల స్వీట్స్ కానీ అట్లా
ఉమ్మ్
ఉమ్మ్ చూసి తీసుకెళ్ళాలి కానీ ప్రతి సంవ ప్రతి వీక్ పోవాలంటే కష్టమండి చానా దూరం ఉంది
ఆ
ఆ కష్టం అవుతుంది కాకపోతే ఇంకా కొద్ది రోజులు అలవాటయ్యేంత వరకు వెళ్లాలి కదా అని చెప్పి వెళ్తాం ఇంకా
అంతే టిఫన్ అంతా పర్వాలేదంటన
ఆ చాలా బాగుంటుందండి ఫుడ్ వరకు అయితే గనక మన ఇంట్లో ఫుడ్ కన్నా చాలా బాగుంటుంది అనేసి అంటున్నారు మామూలుగా మ్యారేజెస్‌లో ఎలా పెడతారు
ఆ
కొంచెం టేస్టీగానే ఉంటాయి కదా
అదే అవున్లే
ఆ అలా బాగుంది ఫుడ్డు అనేసి ఇక్కడ పేరెంట్స్ పోయినా కూడా తినే కి వాళ్ళు అలో చేస్తారు పేరెంట్స్‌ని కూడా ఆ ఒకసారి వాళ్ళ నాన్న వెళ్ళినప్పుడు అంతా ఒకటి రెండు సార్లు తినేసి వచ్చాడు
ఉమ్మ్
చాలా బాగుందంటా అండి పప్పు అవన్నీ కూడా ఇప్పుడు మనకి మ్యారేజెస్ గ్రాండ్‌గా చేసే మ్యారేజెస్‌లో ఎలా ఉంటుంది పప్పు టేస్టీగా
ఉమ్
అలా ఉంది ఇంకా ఈవినింగ్ టై ఈవినింగ్ టైం కూడా స్నాక్స్ కూడా బాగా ఇస్తారంట అండి సమోసా గోబి రైస్ ఆ బజ్జీలు బిస్కెట్సు ఇలాం ఆ కారం బురుగులు ఇలాంటివన్నీ ఇస్తారంట ఆ మా ఫుడ్ అయితే చానా బాగుందండి ఫుడ్డుకి అయితే ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు తినడానికి ఏమి ఇబ్బంది లేదు
ఉమ్మ్
చదువు కూడా బాగుంది నీట్నెస్ అయితే చాలా బాగుందండి నీట్నెస్ కూడా చాలా బాగుంటుంది స్కూల్ స్కూల్ అయి తే ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే వీళ్ళు ఉండేది ఒకటే ఎడ్యుకేషన్ కూడా బాగుందనేసి అన్నారు పర్సంటేజ్ టెన్ అ ఆ ఆడుకోడానికి గ్రౌండ్ చాలా పెద్దగా ఉందండి ఆ వాళ్ళకి ఆడుకోడానికి స ప్రేట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇట్లా ఆ చిన్న పిల్లలు జారుడు బండలుం టయి కదా అలా ఆ అలాంటివి ఉయ్యాలలు ఇంకా ఇవి మామూలుగా తిరుగుతాయి కదా ఇట్లా గుర్రాల మాదిరి ఏనుగుల మాదిరి పెట్టింటారు దాని మీద కూర్చొని పిల్లలు తిప్పుకుంటు అంటారు కదా
ఆ
అలాంటివి అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి
ఆ
ఇంక యోగా చేపిస్తారంట
డ్యాన్స్ క్లాసు అట్
ఆ డ్యాన్స్ క్లాస్ అట్లాంటివి కూడ ఉన్నాయి కానీ మా బాబు ఇంక ఈ సంవత్సరమే కద ఫస్ట్ అని చెప్పి అవేం జాయిన్ చేపిలేదు ఇప్పుడు మామూలుగ డైలీ రొటీన్ గ ఏముంటాయో పిల్లలందరికీ అవి మాత్రమే ఉన్నాయి ఏమైన్న హైయ్యర్ క్లాస్ కెళ్ళిన తర్వాత చూడాలి
అంటె సాయంత్రం ఏమైన్న టీ ఇస్తార
ఆ ఇస్తారు సాయంత్రం పాలు ఇస్తారంట
ఆ
ఆ ఎన్నైన తాగొచ్చ అన్నారు
ఉమ్
ఇంక వాటితో పాటు బిస్కెట్స్ కాని లేదంటే ఏమైన ఇవే సమోసా లేదంటే ఫ్రైడ్ రైస్ గోబీ ఇలాంటివి ఇస్తారంట
ఆ
ఆ ఫుడ్ అయితే చాల బాగుంటుందంట అండి
ఫోన్ చేస్తాంటడ ఎప్పుడన్న
ఆ చేస్తాంటాడు అప్పుడప్పుడు మేమైన చేస్తాము
ఆ
లేదంటే వాడైన కూడ ఎప్పుడన్న ఒకసారి వారానికి ఒకసారి అట్ల చేస్తాడు
ఆ
ఆ కాకపోతే పిల్లలు కద వాళ్ళు భయపడతారు కద టీచర్స్ ని అడగడానికి
ఆ
అందుకు మేమే టూ డేస్ క ఒకసారి త్రీ డేస్ ఒకసారి అలా చేసి మాట్లాడుతా అంటాం అంటే వెంటనే అయితే పిలవరు
ఉమ్
మనం ఫోన్ చేసినామ్ అంటె మన నంబర్ రాసుకొని వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ రోజు లోపల నైట్ లోపు ఎప్పుడు ఒకసారి చేసేస్తాడు
ఉమ్
ఊమ్ బాగుందండి అసలు డిసిప్లేన్ అయితే చాల బాగుంది అంత మంది పిల్లలున్ ఆ అవున
అంటె మేము కూనా చేర్పిస్తాము టౌన్ లో
అవున ఇంకా చిన్న పాప కదా
ఇంక ఇంకా టూ ఇయర్స్ పోయినంక చేర్పిస్తాం
ఆ అదే టూ ఇయర్స్ పోయినంక అయితే ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ క్ అలా అయితే
ఉమ్
సరిపోతుంది ఇప్పుడే చిన్నపిల్ల కదా
ఊమ్
ఆహ్ కొంచెం మీరు కూడ చూసుకోడానికి కొంచెం
ఆ అందుకని జె ఆ మేము పోతాను హాస్టల్ కంటుందా
అవున అప్పుడేనా
ఆ హాస్టల్ పోతాను నేను న నేను ఉండను ఇడ నాకు బోర్ కొడుతుంది ఇంటి దగ్గర హాస్టల్ అయితే బావు టుంది బాగా తినొచ్చు బాగా పొద్దున్నే లెయచ్చు అని అంటంటుందే
ఐదు గంటల్కు లేయాలని ఐదు గంటల్కే లేయాలి కదా
ఆ లేస్తావా ఏడుస్తావా ఎళ్ కవుడేలే స్తే అంటే ఎందుకులేను లేస్తా నేను యోగా చేస్ స్తా ఆ డ్యాన్స్ నేర్చుకుంటా అన్ని చేత్త నేను
అవునా
ఉంటంది మళ్ళీ ఎవరైనా బాత్రూమ్ లోపల పెట్టి గెడి పెడితే ఏం చేస్ స్తావ్ అంటే ఆ గేడి తెరిసేసుకొని పాసు పోసి వస్తా బయటికి అంటది
అవునా అలానే అంటారు ఇప్పుడైతే ఖచ్చితంగా పిల్లలందరు అలానే ఉంటారు హాస్టల్లో లోనే బావుంటుంది ఇంటి దగ్గర బావుండదు అని
ఆ
కానీ ఇంకా జాయిన్ చేసిన తర్వాత కనిపిస్తుంది
అప్పుడు ఏడుస్తారు
ఆ మా బాబు కూడా అంతే జాయిన్ చెయ్యక ముందు నేను బోత్ తా నేను ఉండను నేను హాస్టల్ పోతా ఆ సరే అండి బాయ్
బాయ్